హలో
హలో వినిపిస్తుందా
స్తుందిి.
చెప్పు ఏం చేస్తు
నువ్ మా హ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంటర్వి ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. ఆ హాల్డేస్ ఇచ్చారు. మీరు ఎక్కడు ఉన్నారు సిటీ లోనేనా
నేను సిటీ లోనే ఉన్నాను. సిటీలో విలేజ్ కాని బై బర్త్ విలేజ్ గాని సిటీ లోనే
అవునా మాది కూడా విలేజే ఆ విలేజే నాది కా నీ మొన్నటి వరకు నేను హాస్టల్లో సిటీలో ఉండే కదా ఇప్పుడే ఇక ఇంటికొచ్చేసాను.
ఈ రోజే ఎగ్జామ్స్ అయిపోయి
హా అవును.
హ్మ్ ఎలా రాసావ్ బా రాసావా
ఆ బాగ రాసాను.
విలేజ్ కెళ్ళావ్ ఎలా ఉంది సిటీని మిస్ అయితున్నావా విలేజ్
ఏ లేదండి. నేను అస్సలు సిటీ సిటీ కన్నా నాకు విలేజే ఇష్టం ఇక్కడ పచ్చని పొలాలు మంచి స్వచ్ఛమైన గాలి ఇక్కడ సలు చాలా బాగుంటది. అక్కడ ఏంటండి మొత్తం ట్రాఫిక్ ఆ ఇ
పొల్యూషన్ పొల్యూషన్
మొత్తం అక్కడ
అన్ని పొల్యూషనే ఆర్గానిక్ అసలు ఆర్గానికే లేకుండా దక్కడికి వెళ్తే మంచిగ చెట్టు కింద మంచం వేసుకొని మంచి పడుకోవచ్చు మ్
అవునండి. మీరు ప్రజెంట్ సిటీలో ఉంటున్నారుకదా ఎట్లా ఉంది అ
నాకు సిటీలో ఉంటున్నాను కాని విలేజ్ ఓకే విలేజ్లో సిటీలో అంటే క విలేజ్ బెటర్ అసలు సిటి కంటే
చాలా బెటరండి.
అవును.
ఇక్కడ ఉంటే ఆ ప్రేమ ఆప్యాయతలు అ అందరం కలిసి ఉండడము అట్లా ఉంటది అక్కడ ఉంటే ఎవరికి వారే యమునా తీరు
అసలు ఇక్కడ ఏమన్నా అయినా కూడా పట్టించుకోరు ఇక్కడ పక్కన వాళ్ళకి ఏమైనా అక్కడ ఏమైనా కూడా అందరు
ఇంకా ఇక్కడ ఆ వరుసలు పెట్టి పిన్ని బాబాయ అ
అవును ఎప్పుడే వెళ్ళినం అనుకో ఎప్పుడు వచ్చినావు బిడ్డ ఎప్పుడు వచ్చినవు ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వ చ్చినావ్ అదే
అవునండి ఇక్కడ బాగుంటది ప్రేమ అ నురాగాలు అంటే ఇట్లా అంటారు ఇక్కడ పల్లెటూరు ఏముంది ఇక్కడ వస్తే మనకు
ఆ అది అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు ఇదే కద ఇప్పు
కానీ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు పల్లెటూరు నుండి వచ్చినవోళ్ళే డైరెక్ట్ సిటీలో పుట్టినోళ్ళు అయితే ఎవరు ఉండరు ఈ ఇప్పుడు ప్రజెంట్ పుట్టే వాళ్ళు ఉంటరేమో గాని
గ్రామాలు లేంది పట్టణాలు ఎక్కడ నుంచి వస్తాయ్
అవునండి ఫస్ట్ గ్రామాల నుండి అవి అత్త రెడీ తయారయనా
ఇక్కడ నుంచి తీసుకెళ్ళ కదా సిటీలో అమ్ అమ్ముతారు
అవునవును
ఏవైనా కూడా ఉమ్ పాలు మీకు బర్రెలు ఉన్నాయా
మాకు బర్రెలు లేవండి అయినా మేము అవి తాగము పాల ప్యాకెట్ తాగుతాం
అయ్యో అదేంటి విలేజ్ లో ఉండి ప్యాకెట్ పాలు తాగడం ఏంది ఆ ఇక్కడ ఏమో సిటీలో ఉన్న వాళ్ళేమో బర్రె పాలు కావాలని అడుగుతున్నారు
పెట్టిందండి అందుకే ఇంకా అంటే మేము చిన్నప్పడుండి ఇంకా ప్యాకెట్ పాలే కా అలవాటు బర్రె పాలు ఎక్కువ తాగము ఆవులవి
కోసం అని ఇక్కడ ఓ సిటీలో ఎంత మార్నింగ్ లేస్తే అదొక బిజినెస్ అయిపోయింది బర్రె పాలు
ఆ అక్కడ ఎక్కువ అవే కొంటారా
వే బర్రె పాలే
అవును
మాకా అవును మార్నింగ్ అంటే ఇక్కడ చాలా బిజినెస్ కూడా బర్రె పాలతోని చాలా మంది డెవలప్ అయితున్నారు
వాళ్ళకి అంటే అవి కరెక్ట్ గా జెర్సీ ఆవులు సంథింగ్ అవి ఉంటాయిగా
ఇగ అంతే ప్యాకెట్ బర్రెపాలు ప్యాకెట్ పాల వల్ల ల తాగే బదులు అవేవో బర్రెపాలు తాగడం బె
కానీ కొన్ని ప్యాకెట్ పాలల్లో ఏమేమో పోడిలు కలుపుతున్నారు
ఆ అవును అవును అవునవును ఇగ మళ్ళీ ఆ వా వల్ల అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అయ్యే ఆప్షన్ ఉందని ఇగ మా పిల్లలకి మా పా నేను మేము ఇవే వా తీసుకుంటాం
అవునా
ఆ పెరుగు మంచి బర్రెపాలు పెరుగు
ఆ నెయ్యి అందులోనే అది వేడి చేస్తే అది వస్తాది మీ
చూడ ఇంకా పండిస్తారా లేకపోతే ఎలా
మేము ఆ మొత్తం మేము ఎక్కువ పండించాము మా మందం పండిస్తామని అంటే కొందరు పండించి అమ్ముతారు కదా అట్లా అమ్మకుడా మేము మాది మేము రోజు చేసుకునే విధంగా మాకు సరిపడా పండించుకుంటాం అన్నట్టు
బియ్యము రైవ బియ్యము ఉన్నా పండిస్తారా పంట పండిస్తారా
లేదండి బియ్యం కొనడమే
అయ్యో
అవును
ఆ కానీ ఇక్కడ కల్చర్ వేరే అక్కడ కల్చర్ వేరు కదా
అవునండి అంతే అక్కడ ట్రాప్ కానీ ఏంటంటే ఇక చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు అనేటివి ఎక్కువ ఉంటాయి
ఇక్కడ నుంచి బా గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాలలో ఉండి బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్ అయింది అసలు ఒక ఇప్పుడైనా అమ్మమ్మ ఇంకా యు ఎస్ ఏ కి అక్కడికెళ్ళ
అవును విదేశాలు
మ్ వాళ్ళ అయితే అసలు మనకు పొద్దున అయితే వాళ్ళకి నైట్ అయితది వాళ్ళకి నైట్ మనకు మార్నింగ్ అయితది
ఎవరైనా చనిపోయినా కూడా వన్ డే టూ డేస్ అవుతుంది ఆ లైఫ్ కన్నా ఇంకా విలేజ్ లో ఉ నుండి మనం మంచి
ఏదో కొంచెం చేసుకొని మన అమ్మ, నాన్న కళ్ళ ముందు ఉంటే అదే తృప్తి ఉంట ది వాళ్ళని దూరంగా పెట్టి ఎక్కడో వెళ్ళి
ఆ మళ్ళీ మైనస్ పాయింట్ ఏదైతుందంటే విలేజ్ లో ఉన్న వాళ్ళకు మ్యారేజెస్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా
అది ఒకటయితుంది
మ్మ్ కానీ ఇప్పుడు రైతులు లేకపోతే అసలు ఫుడ్డే ఉండదు కానీ రైతులంటే ఇక చిన్న చూపు చూస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు ఏ ఏం చేస్తావు అంటే ఇంజనీరింగ్, డాక్టర్ అట్లా అంటారు కానీ నేను రైతు అయితా అన్నారు కదా కానీ ఆ రైతు లేకపోతే అసలు అన్నం ఉంటదా
అసలు రైతు బిడ్డ ఫస్ట్ రైతు అవ్వట్లేదు కదా
ఆ అట్ల రైతు ఇప్పుడు రైతే వాళ్ళ బిడ్డ వాళ్ళ అంటే వాళ్ళకి మార్కెట్ ధర ఏం వస్తలేదు అన్నట్టు ఏం పండించినా కూడా ఇప్పుడు టమాటా రేట్ మొత్తం పడిపోయింది అట్లా పండించి కూడా కష్టపడి కూడా కొన్ని టైమ్ లో వర్షాలు పడాయి లాస్ కదా అట్లాంటి మనం పిల్లలు ఎదుర్కోవద్దు అని చెప్పేసి వాళ్ళు ఇగా ఇట్లా ఇంజనీరింగ్, డాక్టర్
అంటే ఇప్పుడు అదే కదా ఆంధ్రా చాలా తక్కువ తక్కువ అయిపోతే మనకే చాలా
ఆ మనం తిని ఏం తిని బతుకుతాం అలాంటప్పుడు
ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వెంట ుక్కలు పడుతున్నారు ఏమొస్తుందిరా ఇక్కడ మేమే కష్టపడుతున్నాము నువ్వు మాలాగా కష్టప పడొద్దని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సిటీ కి పంపిస్తున్నారు
అవును
యుఎస్ఏకి బెంగళూరుకి కెనడ ఈ బయటా కంట్రీస్కు పంపిస్తున్నారు
అండి మీరు ఎప్పుడైనా హాస్టల్లో ఉండేనా
లేదు హాస్టల్ల్లో ఎప్పుడు ఉండలేదు
మ్మ్
అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళం. ఊళ్ళోనే ఉండే వాళ్ళం
అక్కడ ఫుడ్ అయితే మాకు అస్సలు బాఉండదు ఆహ్ ఫుడ్డు ఇంకా అక్కడ వదిలేసి ఉండడం స్టార్టింగ్ అయితే తే నా అయితే చుక్కలు కనపడ్డాయి అసలు మమ్మీ డాడీ వీళ్ళందరినీ అంటే ఇన్ని రోజులు ఉండి ఇగా ఆక్కడకి ఎల్లే సరికి కో త్త ఫ్రెండ్స్ అందరు మళ్ళ మన దగ్గ ఎవరు ఉండరు ఎవరిది అంటే ఎవరు వేరే వేరే వాళ్ళ ఇంట్లో ఉండి వస్తారు కాబట్టి ఇగ వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటది అన్నట్టు కలవడానికి ఆహ్ వాళ్ళ దాంట్లో కలవడానికి టైమ్ పడతాది ఇగ వన్ మంత్ టూ మంత్స్ అట్లా అయినాక ఇక అప్పుడు ఫ్రెండ్స్ అయి ఫుడ్ అయితే ఏ ఏం బా నీళ్లు నీళ్లు అట్లా ఇక ఎంతయినా ఇంటికిచ్చినడు ఇప్పుడిక మనం ఇంటికి వస్తుంనామని తెలిస్తే మమ్మీ డాడీ అప్పుడు చేస్తారు వెజ్ నాన్ వెజ్లు ఇగా వేస్తే ఏం చెయ్యాలి అని అట్లా అడుగుతారు అన్నట్టు ఆహ్ చికెన్ అనా ఏదైనా చేయ్య మమ్మీ అట్లా చెప్తే వాళ్ళు అప్పుడు అడిగినప్పుడు ఆప్పుడిక మనం పోయినాం అనుకోండి ఇంటికి అప్పుడు రెస్పెక్ట్ వేరే ఉంటది ఆ నా బిడ్డ వచ్చింది ఎన్ని రోజులకచ్చింది ఒక్కది ఎట్లా ఉంది అవునండి ీట్ ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉంటాంది మీకెందుకు అది ఇదిని అట్లా తీడతారు హమ్ కానీ దూరం ఉన్నప్పుడే ప్రేమ అనేది ఎక్కువ ఉంటదండి
అవునవును
ఇంకా ఇప్పుడు హమ్ ఇది సిటీ స్ లో వాటర్ ఫెసిలిటీ ఉండనే ఉండయి
అవును వాటర్ ఫెసిలిటీ అన్ని కొనుక్కవడమే కదా వా
మన ఇవి అంటే స్నానం ఇవి చేయడానికి
వాటర్ ఫెసిలిటీ అవును తాగడం కూడా ఇప్పుడు బావి విలేజ్ లో అయితే బావి వాటర్ మంచిగా తగుతాం ఇక్కడ అన్ని ప్యూరిఫై అవి ఇవి వచ్చినాయి కదా
అవును ఇక్కడైతే ప్రతి ఒక్కటి కొనుక్కవాలి
అక్కడయితే ఇఇక్కడ సిటీలో అయితే కరివేపాకుడు కొనుకోవడం అయితే అక్కడ అయితే తేంపుకొని వేసుకొని తిని
అవునుండి అది కార్ట్ ఎహ్ ఐదు రూపాయల్ పద రూపాయల్
అయ్యో మా ఫెస్టివల్స్ వస్తే గొబ్బొమ్మలు పెండ కూడా
ఆన్లైన్ లో అమ్ము తున్నారండి గొబ్బెమ్మలు కూడా పిడికాలు
అదయితే అక్కడ అన్ని ఫ్రీ ఎహ్ పాలు బొబ్బెమ్మలు రేను గాయలు ఆ లాస్ట్ బొగ్గు
ఇస్త్రీ వేసే వాళ్ళు ఉంటారు మా దగ్గర
ఆ ఇప్పుడు ఆ బతుకమ్మ ఫెస్టివల్ వచ్చిందంటే పువ్వు కోడ అవుతుంది కదా అక్కడే ఊర్లోలో అయితే
పొద్దున్న అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళు కొనుక్క
దేవునికి పూ దేవునికి పూజ చేద్దామన్నా ఇప్పుడు పూలు కోనుకోవడం అయితుంది
అవును అక్కడ చెట్ హమ్ చెట్లు నాడదామంటే కూడా ప్లేస్ ఉండదు
అన్నీ అంతే కదా పొల్యూషన్
అయినా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైనవి దొరకాలంటే విలేజ్ లోనే విలేజ్ లోనే ఉండ నా ఉపగ ఏమంటే విలేజ్ లైఫ్ ఈస్ బెటర్
అవునండి కరెక్ట్ ఎంతనా విలేేజ్, విలేేజ్
ఎంతనా విలేేజ్ లైఫ్, విలేేజ్ లైఫ్
అవునండి సరే అండి మరి ఓకే బాయ్